ఆ వస్తుందా
ఆ వినిపిస్తుంది నిక్ ఇనిపిస్తుందా
ఆ
ఏం చేయట్ల అదే చెప్పాగా ఇంక ఏమ్మా అంత లేదా ఇంకా దీంతోనే సరిపోతుంది అబ్బా పనంతా నాకు రాజ్ రాలా సోమవారం వచ్చిందంట
ఏ మా ఊర్లో కూడా అట్ల తీర్థయాత్రలకెళ్ళి
ఉమ్
ఒకమె జడ్పి టీసీ ఆమెకి గాలి ఆడక ఊపిరి ఆడక అక్కడే చనిపోయింది
అబో
బాడీని పంపించార అనుకుంటా ఒక త్రీ డేస్ బ్యాక్ ఆమంటే పేరున్నగా పేరున్నామే కాబట్టి హైలైట్ చేశారు కొంచెం పదవిలో ఉండ బట్ మనక అది లేదు కదా అట్ట చానవ్ మరి ఈ న్యూస్ చూసావా చాలనది
ఆ అరుణాచలం అమ్మో మాములుగా లేదాసలు గిరిపరాక్ష దగ్గర దారుణం అసలు ఒక్కళ్రుు వెళ్ళకూడదు అబ్బా ఎక్కడికైనా అసలు
ఒక్కల్లాని కాదు
అయినా గిరిప్రదక్షిణ అంటే గుడి దగ్గర ఏంటి మామయ్య ఆ మీరు వెళ్ళండి అదే వస్తది గాని అదే వస్తలే మీరు పట్టించుకో మాకండి దాన్ని
మామయ్య
ట ఉంటారు అది ఏదోటి చతనే ఉంటది నేను అరిసినా కొట్టినా ఏం చేసినా ఇం అదే అంతే ఏదో ఒకటి కలిపెట్టి నా ఊరు కట్ట బయటికి పోయినా ఏ రామై రామ్య రామై అని పిలుతఉంటే ఏన్ చేయ నేను ఎం త సేప్ అని నరవ పరగులు థీను
పది ఇల్లంతా తెరిగ్గిది అదే వచ్చదిగా ఇంట్లోనే కదా అది ఉండేది
గేట్ ఎయండి మామయ గేటేసి వెళ్ళండి గేట్ లాక్ పెట్టకపోత అట్లా
గేట్ ఎయకుండా
ఉ
ఈ బొడ ది నిద్ర పోదా
ఆ రోజు పడుకుంటుది ఈ మధ్య వాళ్ళ నానమ్మ లేని దగ్గర నుంచి పడుకోవట్లా వల నాన్నమ్మ ఉంటే ఒంటి గంట కల్లా తీసుకెళ్లిపోద్ తినిపచ్చేసి వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళే పెట్టుకుని తినేస్తారు ఇంకా వండి పెట్టేసిద్దిగా వాళ్ళదంటారు పెట్టుకొని నేనేంటి ఇంకా నా నేను నాకు మధ్యాహ్నం పడుకున్న అలవాటు లేదు అంటే నిద్ర వస్తే ఎప్పుడన్నా ఒకసారి పడుకుంటేలే గాని అట్లా చదువుకుంటే చదువుకుంటా ఫోన్ చూస్తా చూస్తా నిద్ర వస్తే పడుకుంటా పడుకోవాలని అయితే పడుకోను
అవునులే కొంతమందికి
ఆయా పని చేసుకుంటా ఉంటన్నాం కదాందు మకి పడుకుంటే మళ్ళీ అలవాటు అయిపోయిద్ది కదా నైట్ నిద్ద రాదు నాకు మెయిన్ ఇంకోటి పగలు పడుకుంటే అస్సలు రాత్రికి నిద్ర రానే రాదు నా
వాదు ఉ
ఆ అది నరకం ఇంకా ఆ నైట్ నిద్ద్ర లేకపోతే మరుసటి రోజు జు అసలు హుషారుగా ఉండదు అసలు ఉ ఏం చేయాలన్నా మంచిగా అనిపించదు అసలు తలనొప్పిగా తల భారంగా ఉంటు నిన్న మొన్న కూడా మొన్న రెండు రోజుల క్రితము అలాగే నైట్ ఎందుకో నిద్ర పట్టలేదబ్బా ఆస్సలు ఇంకా తర్వాత రోజ అంతా తలనొప్పి ఎంత అల్లాడానంట అంటే ఇంకా రోజంతా ఎన్ని సార్లు కనీసం ఒక ఐదారు సార్లు రాసుంటారు జండు బామ్ తాలకి జండు బామ్ రాసుకోనీ తలకు నూనె పెట్టను ఇంకా నైట్ కి టాబ్లెట్ వేసుకొని పడుకోని లేస్తే ఆ పర్వాలకద్ నిద్రపోతే అప్పుడు తగ్గింది పడుకుంటున్నా మనం అంటే మనం పడుకున్నప్పుడు అ నిద్రరాదు నిద్ర వచ్చినప్పుడేమో ఏదో ఒక పని పడిది పడు
ఉ అది నిజమే పనలంటర్లాకా పిల్లలను ఇంట్లో పను అదో అదో ఇదో ఒకటి వింటాలలను ఆమెము లేక పోయా ఆయమ్మాయి చేయ్యదుగాద
ఈ రోజు ఏం చేసాఅనుకున్నావు్ బెండకాయ కూర కిచిడిచేసేస
పిసిరు చేసావా ఎందుకు ఇంగ పొయ్యి కాడ నించోని తిప్పుతూనే ఉన్నావా
ఆహా మాములుగానే ఆ బెండకా ఏంటి కొంచెం ముక్కలు పెద్ద పెద్ద కోసుకోని ఎక్కువ తిప్పకుండా కొంచెం అలా చేసుకుంటేనే బాగుంటది పులుసు అయితే ఫ్రై అయినా ముక్కలు కొది పెద్దగా కోసుకొని ఎక్కువ తప్పకుండా కొద్దిగ నూనెక్కువ వేసుకొని అట్లా అట్లా తిప్పుకుంటేనే కదా ఉంటది నేనేం చేస్తా అయి రెండు కూడా చేయకుండా అన్ని కూరలు కుక్కర్ లో వేయడం అలవాటు అయిపోయింది బాగా కుక్కర్లో వేస్తే బాగా ఉడుకుతాయి మ త్తగా తొందరగా అయిపోయింది పని రెండు విజుళ్ళు రాగానే కట్టేయో చ్చు మన పని అయిపోఇద్దనుకొని బెండకాయ కూడా కుక్కర్లో వేసా మ్ రెండు విజిల్లు హ్యాండ్ ఇచ్చాయి ఆ రెండే రెండు విజిల్ రానిచ్చ విసురైపోయింది అది ఎంగ విల్ల నాన తింటాడా తిండా అని బయట చ్ కుర తెచ్చుకోమని చెప్పా తెచ్చుకోవాలా చూసాడు ఆ తిని చూసాడు బానే ఉందిలే పిసరైనా కాని తినడానికి బాగానే ఉంది రుచిగానే ఆనని తిన్నాడు ఇంక పాప లేకపోతే ఆ చరవాడు కూర పారేయాల్సి వచ్చేది
అదే కదా మీ మామియ్య వాళ్ళు
మా మామయో ఏంటో కొంచెం మోషన్స్ అవుతున్నట్టున్నాయని ఈ రోజు కురాను తింట్లే ఛిగన్నం తిన్నాడు ఆ మాముల్గానే ఆయాన దిండు లైక్ కూరలు అంత ఇంట్రెస్ట్ దిండు ఆయనకి ఎంతసేపు పచ్చళ్ళు కారపోళ్ళు లేకపోతే బాగా నీసుు నాన్ వెజ్ కావాలి నాన్ వెజ్జా అసలు ఆయనకి కి డ్ని ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం వచ్చింది మొన్నే హార్ట్ సర్జరీ కూడా చేపిచాం ఆపరేషన్ బై ఆ ఐదు లక్షలు అయినాయి బయ్ అది కూడా అసలు నొప్పి లేదు చలాకీగా దిరుగుతున్నాడు మనిషి ఏమి లేనట్టుగానే మామూలుగా చెకప్ కని తీసుకపోతే అన్ని బయటపడినాయి అంత ముందు కిడ్నీ దెబ్బ తిందని కిడ్ కిడ్నీ కొద్ది వీక్ గా ఉందని తెలిసింది ఇక్కడ మాములుగా లోకల్ హాస్పిటల్లో చపిస్ స్తె ఇంకా దానికి టాబ్లెట్లు వాడుకుంటా అన్నాడు ఇంకా షుగరు బీపీ అన్నిీ ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా అని మాముూలుగా వాడుకుంటున్నారు టాబ్లెట్లు వాడుకుంటాఉంటే ఇ ఇంకా తర్వాత స ఎప్పటి నుంచి రెండేళ్ల నుంచి వాడుతున్నారు వాటికి ఈ ఆరు నెల్ల క్రితం ఏమైందంటే మణిపల్ హాస్పిటల్ తెలిసుంటదిగా నీకు పెద్ద హాస్పిటల్ ఆ మణిపా ళ్ళో మాములుగా గోల్డెన్ స్కీమ్ అని ఇలా స్కీమ్లా పెడుతారు ఇన్ని టెస్ట్లని ఇంతకని ఐదు వేల పదివేలు అని చెప్పి సరే అని అయితే స్కానిలో ఏమో ఒకసారి పెద్ద హాస్పిటల్ లో చూయిించుకుంటేనే ఏమన్న ఉంటే తెలుస్త లే ఈ చిన్న చిన్న నమ్మడానికి లేదు అని అనేసి తీస్ కెళ్ళింది మా అత్త తీసుకెళ్ళి చెపిస్ ఆవిడ ఇంక భయ చెయ ఆంజ్ యో కంప్లిట్ చేయాలన్ అన్నారు అర్థమైంది ఇంకా వెంటనే చేయాల్సిందే మూడు బ్లా మూడు బ్లాక్ అయి మేము డ్వాల్స్
అయ్యో ఆ
సరే అని అప్పటికప్పుడు మా అత్త గాజులు బ్యాంక్ లో పెట్టేసి
ఆ
ఊ చెప్ స్టూ సెవెన్
వాటి బేట్టుకున్నారా
అదీ ఇటీవి బెట్టింది అరిమోటేమో మా మామ పైన పెట్టాడు నాకూడా అందల అది
సరిపోయింది
టీవీ పెట్టను నేనసలు మాములుగా అలవాటు చేయలేదులే అంత వరకు టీవీ ఫోన్లు వాడేమో మా అమ్మ మా అమ్మ దగ్గర కొద్ది జూస్తున్నాడు మా అమ్మ చూడదు మా చెల్లి మా నాన్న ఉన్నారు. గా ఇంగ వాళ్ళిద్దరి పొద్దుపోక తేపుగా ఇంగ చూసుకుంటా ఉంటరు ఏవోవోటి ఆయనేమో న్యూస్ లేవా రీల్స్ లేపోతే వాళ్ళ నాయన్ తో చాటింగ్ చేసుకుంటా ఉంటదపిల్ల
రా
అలాగా ఆల్ జూత్తవుంటే ఇగో ఈల్ తొంగిజూడటం అ లేస్తే ఫోన్ తీసుకుని వీడేం చేస్తడనుకున్నవ్ వాచ్ ఆ అంతే ఫోన్లు చేయడ వీడియో కాల్లు వాట్సాప్ లో ఓపెన్ చేసి అయన్నీ చగ చూసుకోను.
చాటింగ్ చార్టింగ్ ఎత్తగా ఇప్పుడు నుంచే నేర్చుకుంటున్నడు నీ కొడుకు హ్ హిహిహి పోలెన్ క్క జేయాలి వీడియోకాల్ ఎట్టజేయాలి బుడ్డోడు తెలిఖన్ మల్లేప్పుడెల్తా మీఊరు?
ఇప్పుడల్లేదు మా చెల్లి పెళ్లికే ఇంకా ఆగస్టు లో
అవునా కొడుకుని బోయి చూసు కొచ్చుకునేది గూడండదు.
ఏమి ఎంత దూరం ఎనిమిది గంటలు ఎక్కడ పోయి దీని స్కూల్ అయి పోయే దీన్ని చూసే వాళ్ళేర్ దీన్ని ఈడ్చకొని బోయి అక్కడికి పోయిన తర్వాత ఇద్దరు చూడుంటే నాయంగే దిమ్మ తిరిగిపోయిద్ది ఒకరినే ఊరేగించలేక చస్తన్నా
కోట్లాట్లు ఇద్దరికీంగా
ఆ ఇద అసలు ఇద్దరు పిల్లలు చేరారంటే పది మంది పెద్దోళ్ళున్నాగూడ ఆపలేరు వాళ్ళని
వాళ్ళని ఆపలేరు అంతే
నిజంగా వాళ్ళందరూ ఒకరు ఒకరురు అయిపోతారు ఇప్పుడు వీళ్ళన్నా వీళ్ళ బావున్నారా ఏ దుందా ఈళ్లముగ్గురు ఉంటర ఈడ సాయంత్రం పూట కలుసుకుంటరు ముగ్గురు ఆడు కోడానికి అ ఏంజెస్తరన్ ప్పున మేమెదన్న జెప్తే అన్ పరుగులు తీస్తనే ఉంటరు. ఆడుతనే ఉంటరు ఇంకా మేమ్ ఎంతమంద డం పోయిన వాళ్ళ పిన్ని అడ్డం వస్తది. వాళ్ళత్త అడ్డం వస్తది మేక త పట్టుకొనేళతాం ఏం జేసి నగూడా అస్సలు అలీవ గారు ఆగరనమాట
అట్ట పోతనేే ఉంటరు అల్లు
చం ఇంగ వాళ్ళ ఇష్టానికి ఒక్క నిమిషమే గ ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు ఒకరనాపమనుకో మిగిలిన ఆళ్ళు పరిగ దీస్తే వాణ్ణి జూసి వీల్ళు గూడ భయపడరు ఇంగ మాకు వాడేళ్తున్నాడుగా, అన్న వెళ్తడుగా బావే తుండు గా నేన్ బోతాని ఇంగట్లా జేస్తరన్మాట ఆ మాములుళ్ళ
తీసుకెల్తారా అప్పుడప్పుడు పార్కులకి కట్టలా
ఆ ఆదివారం ఆదివారం బ మాతోడు ళ్ళ వాళ్ళ బాబు మా ఆడపిిడ్డల బాబుని అంత పట్టించుకోవరా గాని అంటే బయటికి తీసుకెలరు గానీ కా వాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా మేము వీళ్ళ నాన్న మాత్రం కచ్చితంగా ఆదివారం వస్తే దాన్ని కచ్చితంగా తీసుకెళ్లాల్సి పార్క్ కి తీసుకెళ్లం నన్న బయటికి తీసుకెళ్ళం ఏదో ఒకటి కాస్త బయట ఏదో ఒకటి తినడం కసేపాటు తిరగడం పార్కుకి ఉ ఉ ఖష్టంగా వెళ్తాం మేము మాత్రం అ ఆయన సినిమాకి వెళ్ళాలి ఫస్ట్ ముందాయండి అది మాత్రం మిస్ అవ్వనియడు ఆయన సినిమాకి వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళపోతే మేము కాల్ చేస్తాం అని మళ్ళీ మా ఎవరిది వాళ్ళకి అందరికి న్యాయం చేస్తాడనమాట మధ్యాహ్నం పోట్ ఆ పొద్ పగలంతా నాకు పని చేయ ప్రతి నా క్లాసులు ఉంటాయి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా నేను ఈ లోపు ఒక ట్రిప్ వె తీసుకెళ్లి వస్తాడు దాన్ని పార్క్కి ఉయ్యాల పార్క్ ఏదో ఒకటి తీసుకెళ్ళొస్తాడు మళ్ళీ మధ్యాహ్నం దాన్ని పడుకోబెట్టేస్తాడు మధ్యానం పడుకోబట్టి ఒక్కొక్కసారి ఆయన ఒక్కే వెళ్తాడు ఒక్కొక్కసారి నేను కూడా వెళ్తా ఇం ఇద్దరం సినిమాకి వెళ్ళి ఐదింటికళ్ళ వస్తాం వచ్చిన తర్వాత ఇంకా ఐదింటి నుంచి ద ఇం అప్పుడు లేసిద్ది కదా పండుకొని దానికి ఇంకా స్నాక్స్ ఏదోకటి పెట్టి కొని ఇంట్ల బయటికి వెళ్లి కాసేపు ఆట ఇటు తిరిగి అడనే ఏదోకటి తినేసి వస్తాం
పోనీలె అదృష్టం అర్ధం చేసుకునే వాళ్ళు వస్తేనే అదృష్టం
ఆ నాకి ఇంకా ఆ మళ్ళీ చేస్తా ఉండు
ఆ